హలో నమస్కారం మేడం బాగున్నారా
ఆ బాగున్నాను సార్ బాగున్నారా మీరు
ఆ మేం కూడా బాగున్నాం మేడం
ఆ
ఈరోజు ఏ విషయాలపై మాట్లాడుకుందాం మేడం
చెప్పండి సార్ మీరే టాపిక్ అ ఏంటో
చదువు గురించి మాట్లాడదామా ఓకే మన ఇండియాలో స్పెషల్‌ గా మన రాష్ట్రంలో ఎలాంటి విద్యా విధానం ఉన్నది
అంటే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఆ ఓకే సార్ హ్మ్ ప్రెసెంట్ అయితే ఇంటర్ ఎగ్జామ్స్ మొన్ననే అయిపోయినాయి కదా సార్ ఫస్ట్ ఇయర్ ‌కి సెకండ్ ఇయర్‌ కి ఇప్పుడు టెన్త్ వాళ్ళకి అయితున్నాయి ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్
ఆ
మ్మ్ నాది వచ్చేసరికి బి ఫార్మసీ థర్డ్ ఇయర్ ఇప్పుడు నేను వేసేది
సరే మేడం మన విద్యా విధానం ఎలా ఉందంటే తెలంగాణలో ఆ టెన్ ప్లస్ టూ అంటే విన్నారా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే విని ఉన్నా
ఆ ఆ విన్నను సార్ మాక్సిమం
టే హై‌ స్కూల్ వరకు టెన్త్ అయినాక ఇంటర్మీడియట్ టూ అయినాక డిగ్రీ కాలేజ్ త్రీ ఇయర్స్ అన్నమాట
త్రీయర్స్ ఆ
ఈ విధానంలో నడుస్తున్నాయి అక్కడక్కడ ఆ డిగ్రీ తీ ఇయర్స్ ని కాస్త ఫోర్ ఇయర్స్ కూడా చేశారు ఇప్పుడు సెమిస్టర్ విధానంలో ఎగ్జామ్స్ ఉన్నాయి
ఆఆ
అయితే ప్రైవేట్ స్కూళ్ళలో అయితేనేమో నర్ సరి నుంచి ఎల్కేజీ యూకేజీ స్టార్ట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని అట్లా టెన్త్ క్లాస్ వరకు అ ఒక విధానం అయితే
ఆ ఇంగ్లీష్ మీడియం అయితే నర్సరీ నుంచి స్టార్ట్ అయితది తెలుగు మీడియం అయితే శిశు నుంచి స్టార్ట్ అయితే అవును
అది టెన్ ఇయర్స్ చదుకోవాల మేడం ఇంటర్మీ
టూ ఇయర్సే
టూ ఇయర్స్ చదువుకోవాలి అందుల రకర కాల కోర్సెస్ ఉంటాయి ఆఫ్టర్ టెన్త్
ఫార్మసి అ ఆఫ్టర్ టె న్త్ కూడా ఓ ఓకేషనల్ ఉంటది పాలిటెక్నిక్ ఉంటది అవును ఇంటర్ ఉంటది
అంటే ఆయా ఆ రంగాలలో మనం స్థిరపడాలి లేదా అది నాకు ఇష్టం అనుకున్న వాళ్ళు అలా ఆ కోర్సు ని ఎంపిక చేసుకుని వెళ్లాల్సి
ఆ ఎవరికి ఇష్టమైన కోర్సు వాళ్ళు తీసుకొని చేసుకుంటారు
అవును సైన్స్ చదివే వాళ్ళ అయితే వాళ్ళ మనసుులో ఏది ఉంటే సైన్స్ తీసుకుంటారు
అవును సైన్స్ తీసుకు నే వాళ్ళకంటే వాళ్ళు ఆ మెడికల్ ఫీల్డ్ అంటే దాంట్లో కూడా సైన్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి సార్ నర్సర నర్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకా ఫార్మసీ చేసే చే వాళ్ళు ఉంటారు బయోటెక్నాలజీ చేసే వాళ్ళు ఉంటారు ఫార్మ ఇస్ట్ అవ్వాలని చేసే వాళ్ళు ఉంటారు
అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ అంటే బాటనీ జువాలజీ అంటే బయోసైన్సు కెమిస్ట్రీ చదివిన వాళ్ళు మీరు అన్న రూట్ ఎంపిక చేసుకోవాలి
ఇంకా ఫిజిక్స్ ఇవన్నీ వస్తాయి మ్మ్
ఇవి ప్లస్ ఇవి ఎవ ఇవి బయోసైన్స్ కలిపి ఇలా రూట్ లో ఫార్మసీ రూట్ లో వెళ్ళాలి మామూలుగా సైన్స్ అవి ఇక మ్యాథస్ అయితే ఏమో ఇంజనీరింగ్ రూట్ ఎంచుకో
ఆ అవును ఇంజనీరింగ్ ఇక ఇంజనీరింగ్ చేసుకున్న ఇ మళీ ఓన్లీ డిగ్రీ అయితే త్రీ ఇయర్స్ ఉన్నది బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఫోర్ ఇయర్స్ ఉంటది ఇక బీటెక్ కోర్సు లో ఉన్నాయి అన్ని ఫోర్ ఇయర్సే ఉంటాయి
ఆ మే మేము చదివే టైం లో అయితే సెవెంత్ క్లాస్ కూడా ఒక మంచి ఒక పబ్లిక్ ఎగ్జామ్ గా పరిగణించే వాళ్ళు ఇప్పుడు త్వరలో విద్యా వి విధానాన్ని మార్చి పబ్లిక్ ఎగ్జాము అనేది అది ఏం లేదు సెవెంత్ లేదు టెన్త్ కూడా లేదు లాస్ట్ ట్వెల్త్ క్లాస్ అని పెట్టి పబ్లిక్ ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని అనుకుంటున్నారు ఇకా రాలేదు అనుకుంటున్నారు సెమిస్టర్ విధానం అయితే ఉన్నది ఇప్పుడు అంటే ఆరు నెలగా ఒకసారి ఒక సెమిస్టర్ అనుకుంటా
పూర్వకాలంలో టెన్త్ క్లాస్ సెవెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా అది ఎంతో చదువులాగా ఆ అనుకుంటారు కానీ ఇప్పుడు ఎన్ని అవును ఇప్పుడు బీ టెక్లు చేసి డిగ్రీలు చేసి ఎంబిఏ చేసి కూడా అసలు వాళ్ళకి జాబ్స్ వస్తలేవు అసలు జాబ్స్ అనేవి లేవు ఆ చదువు కూడా వేస్ట్ అట్లా చేస్తున్నారు
అంటే మన విద్యా విధానము ఆ అవును అంటే ఉద్యోగానికి సంబంధించిన మన విద్యా విధానం లేదు న్న మాట
అవును
అంటే కొంచెం మార్పులు చెర్పులు చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళది ఎప్పుడు అమలు చేశారో గాని ఏదో కమిషన్ల పేరుతో స్టడీ చేస్తున్నారు అంటే ఉద్యోగాలు దొరకడానికి నైపుణ్య కోర్సులు చేస్తే బాగుంటది విద్య ద నిరుద్యోగ కు వా దొరకలనే ఉద్దేశంతో అని చెప్తున్నారు మరి ఏం చేస్తారో ఏమో గాని కొంచెం చదువు ఇంపార్టెన్స్ పెరిగింది అందరు పల్లెల్లో పట్టణాల్లో
మళ్ళీ ఇప్పుడు ఏ వచ్చి ఏ అయి వచ్చింది దాంట్లోనే ఏదయినా నేర్చుకుంటున్నారు అన్ని దాంట్లోని ఏ ఐ నుంచి అవును అవును
ఆ అంటే పట్టణ వాసులు పల్లె వాసులున్న తేడా లేకుండా అందరు కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలనే కోరిక కలుగింటున్నారు
ఆ ఇంగ్లీష్ మీడియం చదువుపోయిన పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ లలో ఇస్తారు వాళ్ళకైతే నర్సర నుంచి ఆ యాభై వేలు లక్ష ఫీజు తీసుకుంటారు నర్సరీ క్లాసెస్ కి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో
అవునది కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషన్ అన్నమాట
అవును పెద్దలు అంటూ ఉంటారు చదువు కునే వాళ్ళు ఎక్కడైనా చదువుకోవచ్చు చదువుకు
కానీ మరి పేద ప్రజలకు అంత స్తోమత ఉండాలి కదా మేడం
అవును సార్
వాళ్ళు స్థానికంగా ఉన్న ప్రైవేట్ బళ్ళకే పంపించి చదిించుకోవాల్సి ఉంటుంది
అవును
అంటే క్వాలిటీ ఫీజుని బట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నమాట అంత అంత అంత రంగం ఉన్నది అంత తేడా ఉన్నది
అవును
అందరికకి ఒకే తీరు విద్య అందించడం లేదు
ఆ
మరి ఏమి ఫీజు కట్టలేని వాళ్ళు అయితే గవర్నమెంట్ బలళ పోతారు కొంచెం తక్కువ ఫీజు కట్టే వాళ్ళుయితే ప్రైవేట్ దగ్గర ఉన్న బళ్ళకు పంపిస్తారు మరిీ కార్పొరేట్ స్థాయిలో పెద్ద పెద్ద ఫీజులు కట్టే వాళ్ళు అయితే కా చెప్ప
ఆ మళగా ఇంటర్న్షనల్ స్కూల్స్ కానీ పబ్లిక్ స్కూల్స్ అవన్నీ ఇస్తా ఉంటారు
అంటే చదువు ఈ రోజుల్లో వ్యాపారం అయినట్టే కదా
అవును సార్ వ్యాపార మక చదువునిి కూడాడా ఒక వ్యాపారంగా చేసుకున్నారు
దాని కోసం కూడా యాడ్స్ నెంబర్ వన్ టూ త్రీ అని ర్యాంక్ ప్రకటించుకుంటున్నారు వాళ్ళు వాారు వాళ్ళే ముందుకు సాగిపోతున్నారు అలాంటప్పుడు కొంచెం పేద ప్రజలకు పేద పిల్లలకు అందరి ద్రాక్షలాగానే అయిన ఉన్నది
అ అ
అయితే మీరు ఇంగ్లీష్ మీడియమే చదివినారు కదా
అవును సార్ ఇంగ్లిష్ మీడియమ
అంటే మీ మీరున్న ఏరియాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మీకు అందుబాటు దొరికింది నా టై లో అయితే అే నేను తెలుగు మీడియమే చదివాను సరి ఏదేమైనా కాగానీ కొ దాంట్లో నాలెడ్జ్ ఉండడంము దానికి అనుగుణంగా మలుచుకోవడం అ మన జీవిత దాన్ని మచుకోవడం అనేది
అవును
ఇప్పుడు మీరు చేస్తున్న కోర్సు మీకు ఉపయోగపడేది దాంట్లో మంచిగా నాలెడ్జ్ పొంది మీరు కూడా
ఆ అవును థ్యాంక్ యూ సార్
మీరు ఒకరే ఉన్నారా మీ కాలనీ నుంచి ఒక ఒక పది మంది అట్లా ఉన్నారా
లేదు సార్ నేను మా ఊర్లోఅంటే నాకు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అంటే ఎవరు లేరు అక్కడ కాలేజ్ లోనే పరిచయమైన వాళ్ళు ఉన్నారు
ఒహో ఒక గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్ గ్రూప్ ఇప్పుడు మీరు వెళ్ళిన ఇంటర్మీడియట్ లో ఒక గ్రూప్ ఉంటుంది ఇప్పుడు మీరు వెళ్ళిన ఈ గ్రూప్ లో ఇం
అవును మ్ ఇగ టెన్త్ కి టెన్త్ వాళ్ళు అంతా ఏమో ఏం చేస్తున్నారో తెలీదు కాని
వాళ్ళ వాళ్ళకు తోచిన ఒ చదువుకి వాళ్ళు ఎంపిక చేసుకుని వెళ్ళిపోయి ఉంటారు
ఉమ్
మీ కాలేజు చదువులు ఎలా ఉండే మేడం చాలా బాగానె ఉండేన రోజు రెగ్యలర్ క్లాస్సులు నడిచాయా
అవును సార్ రోజు క్లాసెస్ అయితా ఉంటాయి ఇప్పటికిీ కూడా క్లాసెస్ అయితా ఉంటాయి
ఆ ప్రాక్టికల్స్ ఉంటాయా ప్రాజెక్ట్ వర్క్స్ అని ప్రాజెక్ట్ ఆ
ఆప్రాజెక్ట్ వర్క్స్ అసైన్మెంట్స్
ఆ మీకు కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయా మిడ్ వన్ మిడ్ టూ అని అంటారు కొత్తగా వింటున్నాను అవి కూడా ఉంటాయా
అంటే సెమ్ నుంచి మిడ్ టూ మిడ్ వన్ స్టార్ట్ అయితది మనం ఇంటర్‌ తర్వాత అయి పోనాక ఇంటర్ లో అయితే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ ఉంటాయి
ఆ బాగా చెప్పారు మేడం అయితే మీరు చేస్తున్న కోర్సును బట్టి మీరు ఏమ అవ్వాల అనుకుంటున్నారు మేడం
ఉంది పార్మా ఇష్టస
ఆ అంటే ఏం చెయాలి వర్క్ ఏంటిది డ్యూటీ ఏంటిది
అంటే మనం డ్రగ్స్ ని ఆ మనం వేసుకునే టాబ్లెట్స్ ఉంటాయి కదా వాటిని ప్రిపే వాటిని తయారు చేయడం ని ప్రిపేర్ చేయడం గాని అవి చేస్తా ఉంటాం
ఆహా అంటే ఎంత క్వాన్టిటి లో ఎంత మోతాదులో అనేది చెయాలి ఇంత మోతాలో ఏ కెమికల్ కలిపితే అది ఆ ఫార్ములా తయారవుతుంది
అవును అవును సార్
అయితే మీకు మీరు ఎంచుకున్న ఈ కోర్సు తప్పకుండా మీకు మంచి ఉపాధి ఇవ్వాలని కోరుకుంటున్నా మీ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను మేడం చాలా విషయాలు నాకు చెప్పినారు థ్యాంక్ యూ వె రి మచ్
థ్యాంక్